హలో
చెప్పండి ఇంకా వినిపిస్తుందా
ఆ వినిపిస్తుంది
ఆహా చెప్పండి
అందుకోసమనే నేను ఇంకా అట్లా జాబ్ అన్నిని వద్దను కొని ఇంట్లో ఉన్న
ఆ అది కూడా బెటర్ అలే
ఇంకా అప్పటి నుంచి ఇంకా ఇంట్లో పనులు చేసుకోడమా
మనము ఇంట్లో ఉంటే ఇంట్లో పనులు సరిపోతాయి బయట పోయోస్తే బయట పోయి మళ్ళ ఇంటిలో వచ్చే
చేసుకోలేం అస్సలు కుదరదు బయటికి జాబ్కి వెళ్ళినాం అంటేనా ఇంటికి వచ్చిన తర్వాత ఎక్కడ పని అక్కడే ఉండిపోతుంది
అదే ఆ పని చూస్తుండద ఏమో మనకి పని చేసుకుని పో
ఆ ఏది ఏ పని చేయాలని కాని అర్థం కాదు అసలు బట్టల అన్నీ అట్లే ఉంటాయా సామాన్లు అన్నీ అట్లే ఉంటాయా మళ్ళీ వంట చేయాలా ఎక్కడ పని అక్కడ నిలబడిపోతుంది ఎందుకంటే మార్నింగ్ ఈవినింగ్ వస్తాం అదే ఇంటి దగ్గరుంటే ఏదో పని చేేసుకోవచ్చు
మార్నింగ్ అ మార్నింగ్ డ్యూ టైమ్ అయితుందింద అడావిడితు దిక్కట్ పడపో తాము మూచ్చే పాటికి అ సర్దుకోలటేచ్చ రా
చిరాకొస్తది నిజంగా అంటే అసలు ఇంట్రెస్ట్ గాని ఉండది పని చేేయాలన్నా
కలిసి వచ్చింటామ్మా మళ్ళీ ఇట్ల వచ్చి మళ్ళీ అవన్నీ చేసుకోవాలంటే ఏంగేన్దో ఏవరనన్నా పనోలు పెట్టుకునే మన వచ్చేసారి వార్కెటింగ్ మనకెం మిగు
అట్లానే నేను ఇంకా హ అసలు ఈ జాబ్ వద్దు ఏ వద్దు నేను ఎక్కువ ఖర్చు చేయకోకుండా ఉన్న కాడికి సర్దుకొని తిని ఉంటే చాల్లే అనేసి ఇంటి దగ్గరే ఉమ్
ఆహ్హ్ మా ఆయన నీకు తెచ్చి పెడతాను నేం తెచ్చి పెడతాను. ప్రశాంతంగా ఉండండి ఇంట్లో నా అంటాడు ఒకేటే సారి అహ్హ్ ఆ తెచ్చి పెట్తే నేను తెచ్చి పెడతాను ఎందు క్లాస్లు తీసుకుంటారు. అదే మళ్ళీ ఎంత త మార్తున్నావ్ నేను విడిచి పెడతాం ప్రశాంతంగా ఇంట్లో ఉండి పిల్లలు చూసుకుని నాకి బాబు ఇంకా జావ స్కూల్ జాయిన్ చేస్తాము ఇంగ బాబు కూడా స్కూల్ కి పోతే నాకి ఇంగ అసలు ఏం పని కూడా ఉండదు. ఆ
పనిండదని ఎట్లా అనుకుంటున్నావు నువ్వు ఇంట్లో ఎంత పని ఉంటుంది.
అన్ ఫస్ట్ పిల్లలు పోతే నాకు అదక పెద్ద పని అయిపోనట్టు
అహ్ ఆదైతే నిజమేలే
ఆ
బట్ వాళ్ళు ఇంటికి వచ్చిన అంటే పనే ఉంటది. వాళ్ళ ఇ ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన అంటే ఇం ఎక్కడ అన్ని అన్ని సర్దుకోవాల
నేను ఆబ్ నేను ఫై కెళ్ళేస్తానా పాప పాప సెవెన్ కల అంతా వంటంతా రెడీ చేసేస్తాను నేను పాప ఎయిట్ థర్టీకి వెళ్ళిపోతది నైన్ నుంచి లేవ దాంక మొత్తం ఇల్లు ఉంచడము, బండ్లు కడగడము బట్టలు ఉతికి కోవడము మకి బట్టలు సాకుల్లోలు ఉతుకుతారనమాట.
అవునులేండి
ఆ నేను పిల్లలు ఒక్కటి నేను వాష్ చేస్తాను. మీరు మా వాళ్ళు అందరూ వాళ్ళు తీసుకుని పోతారు. ఫిఫ్టీన్ డేస్ కి ఒకసారి వాళ్లు పిండికోస్తే నాకు బట్టలు టెన్షన్ ఉండదన్నమాట.
అవునులేండి
ఇంగేమన్న ఫ్రీగా ఉంటే ఏదో ఒక స్నాక్స్ తయారు పె తయారు చేయడము చూసి యూట్యూబ్ లో అని అట్లా ఇట్లా అవి పాస అయితే పాసయ్య ఫెల్ అయితే ఫెల్ అయ్య పెట్టడమే పెట్టడము అంతే ఆ
అనుకో నువ్వు ఏమేమో అన్ని చేసి నా మీద ప్రయో తను తిన్నావా లేదా ఫస్ట్ అని అంటారు నన్ని మా ఆయన
అ నన్ను సంపే చెగ్ చేసిన ఎట్లున్నా ఉంటాడు మాజారు వడసారి అహ్హ్హ్
ఏ నీకోసం పెట్నాలే అనింటే అప్పుడు తింటాడు
ఆహ ఓకే అయితే
చే ఏంటివెంటివో అన్ని ప్రయోగం చేసి నాకు పెడుతున్నావు నువ్వు తినకోకుం డ అని అని ఇంకా ఏవో
ఆ డైలాగ్స్ బలే వస్తాయి దేన్ మతం మాయన అట్లే నన్ను సంతకు పెట్టినట్లు ఉన్నవ్వు నా పాటు తప్పుకునేటట్టు ఉన్నావు నువ్వు నన్ను ఎపుడెవుడు పంపిద్దామ అని కాసుకున్నావు అంతె ఓకే సరే ఉహ్
ఇంకా మళ్ళీ ఏమంటా నేనై నేనై నిన్ను ఏగుతున్నాను మళ్ళీ
ఆ అది హండ్రెడ్ పర్సెంట్, హండ్రెడ్ పర్సెంట్ నేనే చెప్తున్నాను హండ్రెడ్ కి హండ్రెడ్ వేసేస్తా నేను మార్క్స్ నేను గాదా నిన్ను భరిస్తా నింను కూడా అయితే ఎప్పుడో బయటకికుప్పుతున్నా అని చెప్పేస్త
అని అంటా సేమ్ డైలాగ్ మనం కొట్టినా మంటే ఆ సాల్లె సాల్లె పనిచుస్కో పన్లేదానీకి
ని మొఖం నిన్ జిక్కింద ఎక్కువ డైలాగ్ గొడ్త తర్వల్లినొ ఏందో అటు తిప్తే ఇటు తిప్తరు ఇటు తిప్తే అటు తిప్తారు వీళ్ళు ఉహు
అసలు ఊ ఇంత కూల్గా అసలు ఏమి తెలిదు ఊ నోట్లో ఏలు పెట్టినా కొరక కొరక కొరుకుతార కొరకరు అన్నట్లా ఇన్ ఇకా స్మూత్ గా మాట్లాడతారు మా ఆయన అయితే
హుమ్మ్ హ్మ్ మా ఆయనా రైస్ ఐటమ్స్ బాగ చేస్తారు కొద్దిగా ఏమన్నా విసుగు కొని నేను చేసేట్ప్పుడు ఏమన్నా చేసుకోపో అంటే ఈయన మా ఆయన రై రైస్ ఐటమ్స్ బాగ చేస్ అ మూత ఆ చేస్తాడు కుకింగ్ సూపర్ చేస్తడు నాన్ వెజ్ కూరలు అలాంటివి ఏం రావు నాన్ వెజ్ రైస్ ఐటమ్ కబాబు ఇట్లాంటివి సూపర్ చేత్తాడు
అవునులేండి
నేను రైస్ ఒకటి పెట్టియడము అన్నీ ఆడ పెట్టడము దానికి కావాల్సినేటివన్నీ స్టవ్ దగ్గర పెట్టేస్తాను అన్ని ఇడా పెట్టి ఏమన్నా చేసుకొ అని బయట వచ్చి కూర్చుంటాను అంతే ఆ కుకింగ్ బాగా చేస్తాడు
మా ఇంట్లో ప్రతి ఒక్కటి నేనే అన్ని నేనే చేయాలా అన్ని నేనే పెట్టాలా మళ్ళీ అన్ని నేనే తీసి వీళ్ళ తిన్న తర్వాత
ఆ
ఉ అట్ల ఎన్నిసార్లు చెప్పింటానో నేను ఉన్నప్పుడు చేసి పెడతాను నేను లేనప్పుడు ఇబ్బంది పడతావు చేసుకో ఏమయితాది అంటే చెయ్యడు నాకైతే ఒకటి అర్థం అయింది ఈ మనిషి నేను చెప్పినప్పుడ ఏం చేస్తాడు సరే తర్వాత ఇదే కంటిన్యూ అలవాటు చేసి నాకు ఈరోజు ఇట్లే చేయ అని చెప్తాడె ఏమో అనేసి చేయడేమో అని ఇస్తది
ఆ ఒకరోజు పడితే పెట్టు అవి కదా ఇంకా
ఆ ఇంక రోజు చెయ్యంటాం కదా దా అనేసి చేయడేమో అనిపిస్తది
అది కూడా కరెక్ట్
ఉమ్ ఒకసారి ఇంకా నాకి ఏడిపు వచ్చేస్తాది ఇంకా ఇంట్లో అన్ని
అలసిపోతం బిరే టైమ్స్ అయితే ఇం అలిసిపోతామా ఊటుకుంటదా ననా అన్నీ ఊరికి పడేయడము పొద్దున్నే పొదుగాల లేసి చేసు పోవడం అంతె నాకు సోఓల్పోతే అన్ని అర్థండేసుకునుకుంటాను నాకు మత్త ఉంది కానీ చేతగాదు మక్కకి
అవునులే అండి
ఆ అన్ని అట్లా పడేసి మార్నింగ్ తొందరగా లేసి చేసుకుంటాను మా ఏం సేపు నువు మార్నింగ్ నేను తొందరగానే లేవలే ఎందుకంటే మా పాప స్కూల్ పోతుంది కదా వాళ్ళు ఎయిట్ థర్టీ కలా స్కూల్ లో ఉండాల వాళ్ళు
ఆ అంటే బస్సు వస్తుందా లేదంటే వ్యాన్ వస్తుందా వాళ్ళకి
అ లేదు బైక్ డ్రపె
ఆహ బైక్ డ్రాపింగ్ మళ్ళీ దానికి కూడా ఫీజ్ కదా బస్ వచ్చినా వాన్ వచ్చినా
బస్ లెవెన్ తౌసండ్ అడిగిండంట వన్ ఇయర్కి
అవును
ఫీజు బుక్స్ కాదని బస్సు కు ఒక్కటే లెవెన్ థౌసండ్ అడిగారు మాకి ఇంటి పక్కన మా ఫ్రెండ్ వాళ్ళ కూతురు వెళ్తుంది సేమ్ ఒక్కటే క్లాస్మేట్ ఆ పాప మా పాప మార్నింగ్ టైమ్ వాళ్ళు వదిలే వస్తారు ఈవినింగ్ టైం బజ నచ్చుస్తారు
ఆ అది బాగా సరిపోతుందిలేండి ఒకరు అట్లా ఒకరి
తనకు మార్నింగ్ టైమ్స్ డ్యూటీకి వెళ్తాడు వాళ్ళ హస్బెండ్ వాళ్ళు మార్నింగ్ టైమ్ సరిపోదు మ సరిపోతది వాళకి మాకు మార్నింగ్ టైమ్ తక్కువ వస్తది ఈవినింగ్ టైమ్ అయి కొంచెం ఫ్రీగా ఉంటడు వెళ్ళగలడు అనేసి అట్లా మాట్లాడుకునేసి అట్లా పోయినాము మేము అదే ఏ వాళ్ళ తీజు తీ థౌజండ్ బుక్స్ ఒక ఏడు ఏడున్నరవై ఏడు
సేమ్ నే నేనే అన్నాం అనుకోండి ఈ బుక్స్కి ఏడు వేల ఎనిమిది వేలు
ఆ షూసు మళ్ళీ యూనిఫ ఫామ్స్ మళ్లి దానికంట దీనికంట అని లాగుతంటారు ఎప్పుడు నువ్వు ఇం బస్సు పదకొ ఓరమ్మ యాభై వేలు అవుతుంది మా బ సంవత్సరానికి అనే ఏం పనులు కాసే న చెక్కగా పిచుకొస్తారు బైక్ డ్రప్ే చేద్దాంలే అని సరేలే
అవును
అ మాకి స్కూటీ కూడా ఉంది కానీ మా హస్బెండ్ స్కూటీ డ్రైవ్ చేయని మాకి కళ్యాదుర్గంలో బైపాస్ ఫోర్ వే ఉంది
అవునులెండి
తను భయపడతాడు బైక్స్లో చాలా క్సిడెంట్ అయినయి ఎందుకనేసి తను స్కూటీ టచ్ చేయనిదు
అవునులేండి హ
ఉ
దగ్గరే వస్తుందా క్కా స్కూల్ మీకు మీరున్న చోటికి
ఆ దగ్గరే ఇప్పుడు కిలోమీటర్
ఆహాఓ
అంటే మా ఊరు అది కలిసిపోయింది కానీ స్కూల్ లాంగ్ ఉండంది టూ కిలోమీటర్స్ అయితది టూ కిలోమీటర్స్ అయితది
ఓకే
ఇంకా చెప్పాలి మీరు పంపనూరు చూసినారా పంపనూరు
ఆ చూసిన పంపనూరు సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ చూసిన
ఆ అక్కడ ఒకసారి మొక్కోండి కన్ఫామ్ గా కన్సివ్ అయితారు
వెళ్ళాలండి ఇప్పుడు కార్తీక మాసాల్లో కూడా వెళ్తానే ఉంటాను
అహ అది ఎన్ని వారాలు ఫైవి సో నైన్ వీక్స్ ఇట్ల మొక్కకున్ వెళ్ళండి కన్ఫమ్ నైన్టీ నైన్ పర్ ఉంటది ఇక కన్ఫర్మ్గా మెరుస్తదది. మా అక్క వాళ్ళకి ఇట్లే అంటే ఆ ఇంటి సైడ్ వాళ్ళు ఉంటరు వాళ్ళకి దగ్గర వాళ్ళు లేనే వీక్స్ అన్ మొకున్నారు లెవెన్ వీక్స్లో ఎయిత్ వీక్ వెళ్ళినారు నైన్త్ ఆ బాబ్కి సేమ్ నీలాగే ట్వల్వ్ ట్వల్వ్ ఇయర్స్ అయింది మ్యారేజ్ అయ్యి అ ఇ అన్ని ఛాన్సెస్ వదులుకొని వాళ్ళు ఇంకా అదేం మొక్కు ఇంక ఆ లెవెన్ మన లెవెన్ వీక్స్ మొక్కున అయితే వీక్ నైన్ వీవ్ ట్వల్వ్ లోపలే పాజిటివ్ వచ్చేసింది మాక్ చాలా మంది నాకు ఆ దాంట్లో సేవ్ అయినార అనిపిచ్చింది. ఆ చాలా మంది మొక్కున్నార్ మా ఇగ మాకి ఇలా వచ్చింది మాక్ ఇలా వచ్చింది ప్రెగ్నెన్సీయే కాదు ఏం మొక్కున్న గుడా మ ఈ ఆ కోరిక తీరింది అంటున్నారు. ఆ ఆ ఈ మద్ ఇంకా డెవలప్మెంట్ అయింది.
అవునవును.
కొస్తార శ్రావణాలు, కార్తీకాలు, మాఘమాసం ఈ మాసాల్లో బట్ ఎక్కు వస్తరు అసల్ డౌన్ చేసేక గుడా ఉండదు అట్లా ఫుల్ రష్ అవుతారు. ఎళ్ళారా మీరు
ఆ వెళ్ళానా
ఆ మ్ చూడండ్ ఒసారి సండే సండే ఖాళీగా ఉంటారు కదా
ఆ ఖాళీగే ఉంటాను.
ఆ అక్కడ్ నుంచి అయితే దగ్గర అవుతది ఇంకా మా మీకి బైక్ లోగ ప్లస్ స్టార్స్ దగ్గరవు
అవును ఓ ట్వంటీ కిలోమీటర్సో ఏమో వస్తది అనుకుంటా
ఓకే ఓకే ఆ మాకు లాంగ్ అయితది వస్తే కార్లో రావాలా లేకపోతే బస్సుక్ రావాలా బస్ ఫుల్ ఆ మాకు లాంగ్ అయితుంది. ఇటు కూల్ క్లైమేట్ అయితే బైక్లోనే వస్తాము ఈ ఎండకైతే అయ్యలేదు. ఇంగ అక్కడొస్తే దాన్ పక్కన పార్క్ అంటారు మా పిల్లలు
అవునవును పక్కన ఎదురై ఉంది.
ఇంగ పార్క్ అంటారా ఆ
పైన గుడా బాగుంది టెంపుల్ ఇంకోటి
ఆ పైకి వెళ్ళాల్ కదా అదే ఆ నరససింగ్ స్వామా
నరసింహస్వామి ఇంక ఈ అమ్మవారు శివుడు గుడా ఉన్నాడా
కెల్లాల్ కదా
మ్ అవును పైకెళ్ళాలి.
మ్ అ
బాగుంటుంది పీస్ఫుల్గా
ఆ ఆ
ఇంకా మీరు ఇస్కాన్ టెంపుల్ చూసినారా ఇక్కడ
లేదండి.
అవునా
సో థ్యాంక్ యూ అండి.
ఆ ఓకే అండి.